సర్ ఉమ్ బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
ఆ బానే ఉన్నానండీ ఏం చేస్తున్నారు
ఏం జెలే సిస్టర్ కళినే
అవును
ఉమ్ మీరేం చేస్తున్నారు
ఏం లేదండి కాాళీగనే ఉన్నా మా ఇంట్ల ఫంక్షన్ ఉండే ఇన్వైట్ చేద్దామని కా
ఆహా ఓకే ఓకే ఏం ఫంక్షన్ సిస్టర్
మ్యారేజ్ ఉంది అండి
ఓ మ్యారేజా ఓకే ఓకే ఎవరికి
మా సిస్టర్ దే అండి
ఆహా ఓకే
తల్లీ లెటర్ ఇచ్చిన వాళ్ళందరికీ నేనే కాల్ చేసి చెప్తా వుంటా
సరే సార్
ఇంట్లో ఎలా ఉంది ఆ తిన్నానండి తిన్నారా మీరు
ఉమ్మ్ తినేసి ఇంగ ఇంట్లో పండ్లన్నీ చేసుకొని కూర్చొనుండాను కాముగా మ్మ్ స్కూల్ కి వెళ్లారు సిస్టర్
ఎంతమంది
పన్లు
ఆ మీకూడేద్ సరేనా నాకు ఇద్దరే ఊహు అవును
ఆహా తనూ పనాసోనిక్లో ఆ డిస్ట్రిబ్యూటర్ ఎంప్లయ్ పెనసొనిక్ కంపెనీ ఉంది కదా కుక్కర్లు మిక్సీలు మ్మ్ మ్మ్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్
డిస్ట్రిబ్యూట్ చేస్తారా అంటే ఇది ఎట్లా మంత్లీ వైజ్గ్ ఇస్తారా ఇది కమనేది సేవింగ్సా
క్లీ వన్స్ అలా వెళ్ళి కలెక్షన్ చేసుకుంటూ వస్తాడీన
ఆహా అక్కడ ఇచ్చేసిన వాటినీ మళ్ళీ కలెక్షన్ చేసుకొని రావడమే ఎంతుంటది ఇన్క ఆ
సాలరీ బేసిక్ ఇది ఇన్కమ్ అంతా ఏం లేదు ఊ ఉ ఆ దాని గురించి నాక్ పెద్దగా ఐడియా లేద్ సిస్టర్
ఊహు
ఉహ్
ఓన్లీ బాయిస్ పర్ పస్లెనా
ఆ ఓన్ ఆ ఓన్లీ బాయ్
వీక్లీ వన్స్ వెళ్ళాలి
ఆ వీక్లీ ను ట్వైస్ వెళ్ళాలీ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క డిస్ట్రిక్ మొత్తం ఉంటుంది కదా దా సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆ చిత్తూర్ డిస్ట్రిక్ట్ మొత్తం ఉంటుంది
చిత్తూరు మొత్తం ఆ ఒకే
మ్మ్ ప పలం నీరు
ఇప్పుడ్ కంపినీ ఓ
ఆ ఇట్లా పొంగనూరు రాజంపేట సెమ్థింగ్ సంమ్థింగ్ అని మొత్తం
ఓహో దగ్గర పట్ల విలేజెస్ అన్ని
అవునవును
ఊ మీరునా హౌస్ వైఫ్ న మేడం